హలో హలో అండి
ఏం తిన్నామండి మీరు తిన్నారా
హ తిన్నామండీ
ఏం చేస్తున్నారు,
ఏం చేసి తిరుగుతున్నాం అట్ల బయట
ఓ తిన్న తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటారా,
ఆ అప్పుడప్పుడు
వాకింగ్ హెల్త్ కి మంచిదెలెండి,
అవును మీరు చేస్తారా
ఆ అ మీ అంటే ఇంతకు ముందు హాస్టల్ల్లో ఉండేటప్పుడు చేసేదాన్ని ఫ్రెండ్స్ స్తో పాటు ఇంట్లో అయితే చేయలేదు తిని కూర్చుంటా అంతే,
ఇగా ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుకుంటూ చేయచ్చు, న ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ,
మీరు లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏంటి
లాస్ట్ ఆ ఉహు వరంగల్ తెలుసు కదా థౌసండ్ పిల్లర్ టెంపుల్ ఆ అక్కడి కి వెళ్లి భద్రకాళి టెంపుల్ కి వెళ్ళాం
ఆ
మీరు వెళ్లారా ఎప్పుడైనా
భద్రకాళి టెంపుల్ కి వెళ్ళాను నేను ఇంటోర్ లో ఉన్నప్పుడు,
అక్కడ పక్కనే కదా థౌజంన్డ్ పిల్లర్ టెంపుల్
ఆహా థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ కి అయితే వెళ్ళాలలేదు కానీ భద్రకాళి టెంపుల్ కి వెళ్లినం, చాలా పెద్దగా ఉంటుంది గుడి
ఆ అమ్మవారు కూడా పెద్ద ఉంటారు. బాగుంటది.
మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా,
ఉ ఓకే ఇష్టమే మరి ఎక్కువ ఇష్టం ఉండదు మామూలుగా
ఆ
ని యాక్ కన్
ఆ ఫ్యామిలీ ట్రావెల్స్ ఎక్కువ చేస్తారా సోలో ట్రావెల్ ఎక్కువ చేస్తారా,
ఉ ఫ్యామిలీతోనే
అంటే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఉంటే ఎటన్న వెళ్ళాలి అని ఊర్కుఊర్క వెళ్తే కూడా బాగా అనిపియ్యదు అట్లా మంత్లీ ఒకసారి అన అట్లా వేళ్ళాలి,
ఉ
మీకు సల ఇష్టమా
ఆ నాకు సోలో ట్రావెలే ఇష్టం
అంటే ఫ్యామిలీ ఆ సోలోగా అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కాని ట్రై చేయాలి సోలోగా వెళ్ళడం,
ఆ ఇంట్ల పంపర్లేండి
అదే ప్రాబ్లమ్
ఆ
ఫ్రెండ్స్ తో వెళ్తా అన్న పంపర్ నన్నైతే
పంపరు కష్టం ఇంట్లో
ఎక్కువ అయితే ఫ్యామిలీ ట్రావెలింగ్ అయింది
ఎక్కడికి వెళ్ళారు ఫ్యామిలీతో
పుట్ట పార్తకి ఎలాన లాస్ట్ టైమ్ అయితే పుట్టపర్తిక వెళ్ళాను
ఎట్లా అనిపించింది ఏంచేసిండ్రు అక్కడ
పట్టపరతి అంటే పట్టపరతి సాయిబాబా తెల్స మీకు ఆ అక్కడ పుట్టపర్తి సాయిబాబా సమాధి ఉంటుంది
హు హు
ఓ అక్కడ కూర్చొని ప్రజనలు చేస్తారు రు వేదం చదువుతారు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బాల వికాస్ పిల్లలు డ్యా ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంక అక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం చెట్ ఉంటాయి మంచి ఫీల్ ఫీల్ వస్తది
హ
ఎప్పుడైనా విజిట్ చేయండి బాగుంటుంది
మేము షిరీడి కి వెళ్తాము
ఓహో మీమేమి షిరిడి కి ఇప్పుడు వెళ్ళలేదు కానీ పుట్టపర్తికే టూ టైమ్స్ వెళ్ళాను అంతే
హు
తిరుపతికి వెళ్ళాల అనుకుంటున్నాను కాని కుదరట్లేదు
ఆ మేము ఎల్లం
నేనెప్పుడో చిన్నప్పుడు సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళాను
తిరుపతి హ
ఆ
మేము
వెళ్ళా
మేము వెళ్ళాం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంటుంది అయనా అంత మన ఏంటంటే తిరుపతిలో ట్రిప్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మీరు బుక్ చేసుకో ల్ ఫస్ట్ మనం డైరెక్ట్ వెళ్లి దర్శన వన అంటే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతది ఇక ఫుల్ చెప్పలేను అది మనం త్రీ హండ్రెడ్ ఫ్రీదర్శనం ఫస్ట్ బుక్ చేసుకుంటే త్రీ మంత్స్ బ్యాక్ ఏమి ఉంటుంది ఫస్ట్ బుక్ చేసుకోవాలి వెళ్తే బెస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో దర్శనం అవుతుంది ఇంకా ఏంటంటే మనం ఒక రూమ్ కూడా బుక్ చేసుకోవాలి ఫస్ట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేస్త వెళ్తారు అప్పుడే రూమ్స్ కూడా ఉంటాయి అప్పుడే రూమ్స్ టికెట్ బుక్ చేసుకుంటే బెస్టింగ్
ఆహా అయితే నేను ఇంటర్లో ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్దాం మని ప్లాన్ వేశాం కానీ నాకు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే అప్పుడు ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసాము ఇంకా నా ప్లేస్లో వే రే వాళ్ళని తీసుకొని వెళ్లారు ఇంకా
అవునా
మ్మ్ మ్మ్
ఇంగ సమ్మార్ అంటే ఇంగ ఫుల్ రష్ ఉంటది
సమ్మర్ టైమ్లో అసలు ట్రావెలింగ్ పెట్టుకోవద్దు
పెట్టుకోవద్దు ఇటు ఎండ అటు రష్ హ్మ్ అందరికి హాలిడేస్ కాబట్టి కంపల్సరీ ట్రిప్స్ ఎళ్తారు
హ్మ్మ్
ఇటు ఎండ కూడుంటది
మ్మ్
ఆమ్ కష్టం
మీరు ఆ స్కూల్ ట్రిప్స్ ఎప్పుడన్నా ఎళ్లారా మీరు స్కూలో ఉన్నప్పుడు
ఆ టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఎళాను
ఎడికి
హ్మ్ వైజాగ్కు తర్వాత
ఇ
అట్లా ఒక టెన్ ప్లేసెస్ ఎమో చూపిచిండ్రు వైజాగ్ భద్రాచలం హ్మ్మ్ రాక్షారామం అనుకుంటా ద్రాక్షారామం ఇంకా ఆ ఇంకొకటి మనకి బొర్ర గృహాలు తెలుసు కదా అక్కడ అరకు దగ్గరేంటాయి
ఆ
మ్మ్ అక్కడ అది ఒక టెన్ ప్లేసెస్ చూపించడు ఇక అంత ఎక్కువ గుర్తు లేదు గని చూశాం ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ నేమ్స్ గుర్తుకు రావట్లేదు
మ్మ్ హ్మ్
అప్పుడు ఎంజాయ్మెంట్ వేరే ఎక్కువ ఎంజాయ్ చేసినామనంటే మన బీచ్ లోనే
మ్మ్ మే‌ మాకైతే భద్రా చలం వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్లారు మా తెన్త్ లో
మ్మ్ ఉహ్మ్
వాటర్ ఫాల్స్ లో ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ ఓ మాకు ఒక త్రీ డేసే ఉండే
మ్మ్ ఉహ్మ్ అదే ఫస్ట్ టైం అనుకుంటా అప్పుడే పెట్టిండ్రు
ఆహా మీరు ఇంకెక్కడికి కానీ నెక్స్ట్ ఏ ప్లేస్ అనుకున్నారు వెళ్ళడానికి
నెక్స్ట్ఆ
మ్మ్
ఉమ్మ్ ఏ ప్లేస్ అని అంటే ప్రస్తుతానికి అరకు వెళ్ళాలి జేప్పని
అవునా
మీరు చూసారా
చూడలేదు కానీ నేనైతే అరుణాచలాం లో గిరి ప్రదక్షిణ నా చేయాలని ఉంది నాకు
అవునా
ఊ చాలా ఫేమస్ అక్కడ గిరి ప్రదిక్షిణ
అరుణాచలం వెళ్ళాలంటే కూడా దేవురు ఇ
హ
దేవుడు రప్పించుకుంటేనే వెళ్తామంట
ఎక్కడనా ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని ఏమన్నా ఉందా మీకు
ఆ దుబాయ్
ఆ
మీకుందా
ఆహ ఆహ వేరే కంట్రీస్ కయితే వెళ్ళాలని లేదు కానీ ఇండియాలో ప్లేసెస్ అయితే అన్ని చూడాలని ఉంది
ఆ ఇండియాలో ఇంకా మన పూరి పూరి కెళ్ళాలీ
ఓ
ఆ ఒరిస్సా టెంపుల్స్ కొన్ని మన కాశీ కేదార్నాథ్ ఇట్లాంటి ప్లేసెస్ చూడాల కాని మనల్ని తీసుకెళ్ళాలి కదా
ఆ మీకు ఎక్కువగా బస్ బస్ ట్రావెల్ ఇష్టమా ట్రైన్ ట్రావెల్ ఇష్టమా
ట్రెయినే ట్రైనే ఇష్టం గానీ ఆ ఓకే